అండి ఓకే మనం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం గ ప్రైవేట్ ఉద్యోగం గురించి తెలుసుకుందావా
అలాగే
ఓకే మీకు ప్రైవేట్ ఉద్యోగం అంటే చేయాలంటే ఇష్టమా లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేయాలంటే ఇష్టమా
నాకు గవర్నమెంట్ జాబ్ అంటే అంటేనే ఇష్టం ఎందుకంటే అందులో సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి
అవును ప్రైవేట్ జాబ్ లో సౌకర్యం అనేది తక్కువగా ఉంటుంది భద్రత కూడా తక్కువ
అవును గవర్నమెంట్ జాబ్ అయితే జాబ్ అయిపోయిన తర్వాత అ కూడా మనం క పెన్షన్ అనే
అవకాశం ఉంటుంది
అవును
అది ఈ ప్రైవేట్ జాబు లో అంటే మనకి భద్రత ఉండదు తర్వాత ఎలాంటి అవకాశాలు కూడా ఉండవు
అవును ప్రైవేట్ ఉద్యోగంలో జాబ్స్ ఈరోజు ఉండొచ్చు రేపోవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసేస్తారు
అవునండి అంతేకాకుండా ఈ యొక్క జీతాలు కూడా సరిగా ఇవ్వరు తర్వాత వర్కు అంటే పని యొక్క ఒత్తిడి కూడా చాలా ఉంటది
అవును ప్ర ప్రభుత్వ ఉద్యోగంలో భద్రత ఎక్కువగా ఉంటుంది
అవునండి తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో అయితే మనకి ఏమైనా జరిగినా కూడా మన కుటుంబాలను కూడా ఆదుకుంటాయి
అవును ప్రభుత్వ సెలవులు కూడా ఎక్కువగానే ఉంటాయి
అవునండి ఇక మనకి ప్రభుత్వ సెల సెలవులతో పాటు మనం కూడా పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి సెలవులు
అవును కానీ ప్రభుత్వ ఉద్యోగం పొందటం కష్టం కదా చాలా పోటీ ఉంటుంది
చాలా అంటే చాలా పోటీ ఉంటుంది ఈ యొక్క ప్రైవేట్ జాబుల్లో అయితే ఎలాంటి ఆ పోటీ ఉన్నా కూడా మనకి అంత అవకాశాలు ఉండవు
ప్రభుత్వ పరీక్షలు కష్టంగా ఉంటాయా ఈజీగా ఉంటాయా
ప్రభుత్వ ఉద్యోగానికి చాలా కష్టమే అండి మనం ఎంతో కష్టపడితే గాని ఆ యొక్క జాబ్ు రాదు
అవును పరీక్షకు బాగా చదవాలి ప్రైవేటు ఉద్యోగాల్లో జీతం కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది
అవునండి అవును అది మనకి ఇంకా ఒొక్కసారి మంచిగా ఉంటది తర్వాత అది చేసే కంపెనీ బట్టి చేసే యొక్క ఉద్యోగాన్ని బట్టి కూడా ఉంటది మనకి
అవును కొన్ని కంపె కంపెనీలు మంచి జీతం ఇస్తాయి
అదే ఈ యొ గవర్నమెంట్ జాబ్ అనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు చెప్పిన జీతం ఖచ్చితంగా ఇస్తారు మనకి కావల్సినప్పుడు సెలవు పెట్టుకోవచ్చు తర్వాత మామూలు పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి అన్నిటిని మనం మంచిగా అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు
కానీ ప్రైవేట్ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని గంటలు కూడా ఎక్కువగా ఉంటాయి
అవునండి ఇది మాత్రం చాలా నిజ ఎందుకంటే వాళ్ళు ఇచ్చే జీతానికి మనం వాళ్ళు పని మనతో పని చేయించుకునే గంటలకి ఎటువంటి సంబంధము ఉండదు కానీ ఒత్తిది మాత్రం చాలా ఉంటుంది
నిజమే ఉద్యోగ భద్రత కంపెనీ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది
అవునండి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ చాలా మంది అలానే చేసుకుంటూ వెళ్తున్నారు
ప్రభుత్వ ఉద్యోగంలో పని సమయం స్థిరంగా ఉంటుంది సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పని ఉంటుంది
అవునండి పొద్దున్న వెళ్తే సాయంత్రానికి కష్టంగా ఇంటికి వచ్చేస్తారు కానీ ఇదే ప్రైవేట్ జాబుల్లో అనుకోండి ఎప్పుడు రమ్మంటారో తెలిదు ఎప్పుడు వెళ్ళమంటారో కూడా తెలియదు వాళ్ళు చెప్పినట్టే వినాలి మనం
అవును ప్రైవేట్ ఉద్యోగాల్లో రాత్రి షిఫ్ట్లు కూడా ఉంటాయి కదా
అవునండి అందువల్ల మనకి సరిగా నిద్ర లేక ఆరోగ్య సమస్యలు ఎన్నో వస్తాయి
అవును కొన్ని ఉద్యోగాల్లో షిఫ్ట్లు మారుతూ ఉంటాయి
అ కానీ ప్రభుత్వ ఉద్యోగంలో అలా ఉండదు ఏదైనా కఖచ్చితమైన టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉద్యోగులకు
బాగా చెప్పారు గ్రామాల్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటారు
అవును ఎందుకంటే ఇది ఇలాగనే భద్రత తర్వాత సౌకర్యాలు చాలా వరకు బాగుంటాయి కాబట్టి ఎక్కువ మటుకు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎంచుకుంటారు
నగరాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి
అవునండి ఎందుకంటే నగరాల్లో అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి అక్కడ చిన్న చిన్న సంస్థలు లేకపోతే పెద్ద పెద్ద సంస్థలు ఏదైనా చిన్న షాపుల్లో కూడా ఆ వర్క్ అదే ఆ పని చేేయడానికి కి వెళ్ళొచ్చా ఉన్నట్టు
నగరాల్లో ఐటీ కంపెనీలు చాలా ఉంటాయి కదా
అవునండి చాలా వరకు చాలానే ఉంటాయి అందువల్లనే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా చదువుకున్న వాళ్ళంతా వలస వెళ్ళలి అక్కడ ఉంటారు
అవును ప్రైవేట్ ఉద్యోగానికి కి నైపుణ్యాలు మరియు విద్య అవసరం
అవునండి నిజమే చెప్పారు
కానీ ఇద్దరికీ ప్రయోజనాలు ఉన్నాయి ప్రభుత్వానికి మరియు ప్రైవేటు ఉద్యోగానికి ప్రత్యేకత ఉంటుంది
ప్రత్యేకత అనేది చాలా వాటుకు నిజమే అండి ఎందుకంటే దే ఇది గవర్నమెంట్ జాబ్ ఎలా అంటే ఒకసారి కష్టపడి జాబ్ు తెచ్చుకున్నామంటే జీవితాంతం సంతోషంగా జాబ్ చేసుకు కోవచ్చు
నిజమే కష్టం చేస్తే ఎక్కడైనా విజయం వస్తుంది
అదే ప్రైవేట్ జాబ్ అనుకోండి ఇంకా జాబ్ కు ముందు కష్టపడాల్సింది జాబ్ తర్వాత కూడా కష్టపడాల్సింది
అవును ప్రైవేటు ఉద్యోగాల్లో హైక్స్ అనేవి ఉంటాయి
ప్రైవేట్ అనే కాదండి పబ్ గవర్నమెంట్ జాబ్ు లో కూడా హైక్స్ ఉంటాయి పొజిషన్స్ ప్రమోషన్స్ మారుతూ ఉంటారు కదా మ వాళ్ళు చేసిన ఉద్యోగ కాలాన్ని బట్టి
ఉద్యోగానికి జీతంతో పాటు ఇచ్చే అదనపు డబ్బును ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ ఉంటాయి
అవునండి ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్ అని తర్వాత వాళ్ళకు అలవెన్సెస్ ఎన్నో రకాలుగా ఇస్తారు అంటే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ లో కూడా ఇస్తారు కానీ గవర్నమెంట్ జాబ్ అంతా కాదు
అవును చాలా రకాల ఎలెవెన్సెస్ ఉంటాయి కదా
అవునండి మీకేమైనా తెలుసా అలవన్సెస్ గురించి
ఉదాహరణకు హౌస్ రెంట్ అలౌవెన్సెస్ ట్రావెల్ అలవెన్సెస్
ఆ అవునండి నిజంగా బాగా చెప్పారు ఇవ ఇవే ఉంటాయి ప్రతి ఒక్కరికి
హౌస్ రెంట్ అలవెన్సెస్ అంటే ఇంటి అద్దె చెల్లించడానికి ఇచ్చే డబ్బు
అవునండి
ట్రావెల్ ఏజెన్సీస్ అంటే ఆఫీస్ కు వెళ్ళ దానికి ప్రయాణం ఖర్చు
అవును
మెడికల్ అలౌవన్సెస్ ఎందుకు ఇస్ తరు
మెడికల్ అలవన్సెస్ అనేది ఒక్క ఉద్యోగి కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే అమ్మ నాన్నలకు వాళ్ళ భార్య పిల్లలకి బాగలేకపోయినా వాళ్ళ హాస్పిటల్ చూపించుకోవడానికి డబ్బులు ఇస్తారు
బాగా చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాల్లోనే చాలా అలోవెన్సెస్ ఉంటాయి కదా
అవునండి చాలా ఉంటాయ్ ఇక అలవెన్సెస్ అనేది ఉపయోగించుకుంటే మనకి చాలా ఎక్కువ ఖర్చులు ఉండవ్ వీటి వల్ల ఖర్చులు తగ్గుతాయి బాగా నిజమేనా అండి
అవును ఇప్పుడు నాకు అలవెన్సెస్ అంటే బాగా అర్థమైంది
అవునా
ఇది ఉద్యోగ జీవితంలో ముఖ్యమైన విషయం
అవునండి మనం ఏ కష్టమైనా సరే ఈ యొక్క జీతం కోసమే పనిచేస్తారు కాబట్టి ఆ జీతాన్ని మనకు తృప్తిగా ఇస్తే ఆ యొక్క కష్టాన్ని గుడా మర్చిపోతాం
అవును ఉద్యోగంలో అలవెన్సెస్ ముఖ్యం కాబట్టి అందరూ ప్రభుత్వ ఉద్యోగమే కోరుకుంటారు
అవునండి ఇక్క ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టపడాలి కష్టం లేనిది ఏది ఏ ఫలితము దక్కదు నిజమేనా అండి
అవును బాగా చెప్పారు ప్రైవేట్ కంపెనీలు కూడా కొన్ని అలవెన్స్ ఇస్తాయంట నిజమేనా
ఇస్తాయండి చాలా వటకు ఇస్తాయి సేమ్ ఇలానే ఆ ఇంటి అలవెన్సెస్ తర్వాత ట్రావెల్ అలవెన్సెస్ ఖచ్చితంగా మెడికల్ అలవెన్సెస్ అయితే కంపల్సరిగా ఉంటాయి ఏ కంపెనీ అయినా ఎంత చిన్న పెద్ద కంపెనీ అయినా అంతేకాకుండా యొక్క పిఎఫ్ కూడా కట్ అవుతది పిఎఫ్ అంటే మీకు తెలుసా అండి
ఆ తెలుసండి మనం రిటైర్డ్ అయినాక మన ప్రభుత్వం మనకి ఇచ్చిద్ది
అంటే ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే మన దగ్గర మనకు వచ్చే సాలరీ నుంచి సగం సగం అంటే కాదండి వన్ ఆర్ టూ పర్సెంట్ కట్ అవుతుంది అది మనకి నచ్చినప్పుడు తీసుకోవచ్చు దాన్ని ప్రావిడెంట్ పండ్ అంటారు
ప్రభుత్వ ఉద్యోగాలు కుటుంబ సమస్యలను బాగా పరిగ పరిష్కరించి అలవెన్సెస్ ఇచ్చాయి కదా
అవునండి ఈరోజు బాగా తెలుసుకున్నాం కదండి ప్రైవిత్య ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం గురించి
అవునండి
ధన్యవాదాలు
ధన్యవాదము